హలో
ఓ
ఆండి
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
హుమ్ మీరు మాట్లాడకపోయే సరి కి నాకు భయమయింది వినిపిస్తుందా వినిపిస్తలేదా అని ఆ వినిపిస్తుందా వినిపిస్తులేదా అని
ఆ ఇందాక ఎందుకు కట్ అయిపోయింది
అవునా ఏమో అండి ఒకోసారి అలాగే కట్ అయిపోతది
ఆ
అదే మీరు సీరియల్ చూస్తారా అండి రోజు
పుల్లు చాలా ఇష్టమండి మళ్ళీ మళ్ళీ అదే చూస్
మీకెవరు చెప్పారండి మీరు ఆ మీకెవరు చెప్ప ఎవ్వరండి మీ అంతట మీరే చూస్తారా లేకుంటే ఎవ్వరైనా చెప్పారా ఇంతకు ముందు
ఆహ నాక్ ఓ నా అంతట నాకేనండి గుడికి కూడా పోతా అండి ఇక్కడ దగ్గర సూపర్ ఉంట
ఉమ్ అయితే మీకు ఒక విషయం చెప్పనా అండి మాకు తెలిసిన స్నేహితులైనా మా బంధువులైనా మా అన్నయ్య వాళ్ళైనా ఊకే రాధాకృష్ణ దేవుడు గుడి అండి ఊకే రాధకృష్ణ దేవుడు గుడి వీళ్ళు ఏంది అంతా పిచ్చి పిచ్చి గా ఉకే డాన్స్ లు చేసి నా ఆ స్టేటస్ లు ఇన్ టగ్రాంమ్ లో దాంట్లో ఏము ఉంటది ఏముంటదని అ నాకు అనిపిస్తుంది వాళ్ళు ని అడగదామంటే వాళ్ళు చెప్పరండి అసలు
సరే అయితే మీరు ఇప్పుడు స్టేటస్ చూసిరు కదా ఇప్పుడు స్టేటస్ సీరియల్ చూడండి మీరే లీనం అయిపోతరా
అంటే నాకు అర్థం కాని విషయం ఇదేనండి అంతగనం రాదను కృష్ణ కృష్ణుడు ప్రేమించినప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోడండి అదే ఎందుకు అంతగాన మరి ఎందుకు ప్రేమించిండు అదే ఏ కారణం వల్ల మరి రాధాయన ఎందుకు చేసుకోదండి వినిపిస్తుందండి హలో
ఏ రాత్రిళ్ళ రాత్ర వాళ్ళందరుూ ఉన్నారండి ఆయనకి
అసలు అసలు అది కథెంటిదండి నాకు అర్థం కాదస్ అసలు వాళ్ళు బాగా ఒకరు అంటే ఒకరు చాలా ఇష్టపడతరు ఒకరు నీర్చి ఒకరు ఉండలేనంత ప్రేమించుకుం ఆడ్కుంట్రు పాడుకుంట్రు ఆ ఒకళ్ళకి ఒకల్ని కొడుతే ఇంకొకరికి రక్ త్తమోస్తది రాధకు బర కూరగా తోటి కొడుతుంటే శ్రీకృష్ణునికి వార్తలు పడతయి ఆ సీన్లు చూశానండి మధ్యలో మధ్యలో ఒకసారి నేను అనుకున్న ఉమ్ వినిపిస్తుందా అండి
అవునండి ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది చెప్పం
ఇప్పుడు రాధను ఎందుక్ కో కొరడా తోటి కొడితే శ్రీకృష్ణునికి వాతలు పడతాయండి అది సీన్ న్యూస్ నండి నేనోకటి మళ్ళీ కృష్ణునికి జ్వరం వస్తే రాధకు జ్వరం వస్తదండి ఆ శ్రీకృష్ణనిన్ ఉమ్ శ్రీకృష్ణునీకోస్తే రాధకు దగ్గస్తది శ్రీకృష్ణుడు రాధ అం టే రాధా శ్రీకృష్ణుడి కంటే తక్కువన అండి తక్కువ లేకుంటే ఎలా
ఆహా తక్కువ కులం ఎక్కువ కులం ఏం కాదండి అసలు కాకపోతే వాళ్ళకి పెళ్ళి జరిగే రాత లేద అంతే వాళ్ళు ప్రేమించుకుంటారు వాళ్ళ వాళ్ళ ఆమె ప్రేమించుకున్న ప్రేమించుకున్న ఆమె అయిన కూడా పక్కనే ఉంటది ఆమె మీ ఎటుపోదు కాపోతే భార్య ప్లేస్ తుండదండి ఆమెకి ఆమెకి ఇంకా రుక్మిణి కంటే ఎక్కువనే ఉంటది ఆమెక్ పొజిషన్ అక్కడ అందరు అందరు రాధాకృష్ణ గారుగని అచ్చీ కృష్ణుడు రుక్మిణీ అనర్ కదా అందరు నోళ్లలో తిరిగేది కూడా రాధాదేవినే
రాధా కృష్ణ అంటరు కానీ రాధను
ఉమ్ ఇ ఆ రాదా రాదానే పూజ చేయాలంట ఫస్ట్ ఓన్లీ కృష్ణుడికి పూజ కూడా చేయొద్దంట చేసి ఇద్దరికి చేయాలి అంత మ అంటే అంత పవర్ఫుల్ అనమట త ఇంకా మంచిది ఓన్లీ రా అందుకే అప్పటి నుంచి రాధా కృష్ణ అట్ల ఇట్లా అంటారు ఊక ఓన్లీ కృష్ణుడికి చేసినా కూడా అంత పవర్ ఉండద్ దు రాధక్ జేసినంకనే ఇప్పుడు ఆమే రుక్ రుక్మిణీని పెళ్లి చేసుకుంటడు ఇంకొక ఎనిమిది మందిని పెళ్లి కూడా వేసుకుంటడు పదహారు వందల గోపి కలు ఉంటరు ఆయనకి పదహారు వేల మంది అందరు మ అంధ ధర ప్రేమ నేను ఒకదాన్న అండి అందులో నేను ఒకదాన్ని నేను ప్రేమిస్తా అ కృష్ణుణ్ణి ఆ నేనొ ఒక గోపికనండి రాధ నేన అదా దేవిని ఈ జన్మ కి రాధా దేవిని నేనే అంత మాయలు ఆ కన్నయే కదండి అంతే ఉంటదాయన
ఆయన మాటలు మాయ మాటలు అంటారండి అలా చేస్తే
ఆ అవునండి అసలు బల్లే చిక్ టికలో మాటలు మార్చేస్తాడు భల్లే ఆటలు ఆడిస్తాడు అందరిని కళకళా నవ్విస్తాడు ఆయన ఉంటే జ్ఞా కి ఏం చేస్తారు రాసలీలలు సంథింగ్ ఏమేమో ఉంటాయిండి ఆ సీరియల్లో అసలు అవి చూసింది నిజంగా మనం ఆ ఆ లోకంలో ఉన్నట్టు ఫీల్ అయితం
అవునండి అసలు నేన్ నాకు తెలియదండి నేను ఆ ఈ ఊకే చూస్తంటే నాకు ఇంగ అర్థం అర్థం కాదండి మధ్యలో చూసి ఏం అర్థం అయితుది దాని గురించి ఏమన్నా తెలిస్తే అర్థమైతుంది
ఫస్ట్ నుంచి చూడొచ్చు
ఎందులో వస్తదండి అది
హాట్ స్టార్ యాప్ లా ఉంటదండి యాన్ ఇప్పుడు మనం యూట్యూబ్ లో సీరియల్ ఎట్లా చూస్తామో అదే యాప్లల్లా మా టీవీ మా టీవీకి సంబంధించి అవసరం లేదండి మీకు జియో సిమ్ము ఏదైనా ఫోన్ నెంబర్ ఉంటే చాలు ఆ ముందు ఎప్పుడియో కూడా వస్తాయి అప్పటి నుంచే చూడవచ్చు ఫస్ట్ ఫస్ట్ నుంచి చూడండి అసలు సూ సూపర్ ఉంటది మీరు అసలు రేపు మళ్ళా ఫోన్ చేసి నాకే చెప్
బాల్యం ఏం బాల్యం నుండి చూస్తే అర్ధమయితుది కదండి అన్నీ
హ్మ్ మ్మ్
అంటే ఇప్పుడు కృష్ణుని బాల్యంలో రాధని ప్రేమిస్తాడా అండి అంటే ఇ అంత బృందావనంలో జరిగిందేనా అండి
ఆ అవును జరిగింది కానీ ఇది ముందు జన్మలనే జరుగుతుంది తర్వాత వేరే జన్మ కథ ఆమెకి తెల్వదు ఒక వంద సంవత్సరాలు మరచి పోతది శాపము కృష్ణుడు వాళ్ళకి ఒక అమితమైన భక్తుడు ఉంటడు ఆ భక్తుడు పెట్టిన శాపం వల్ల రాధాదేవి మొత్తం మర్చిపోతది. లైఫ్ అంతా కృష్ణుడిని ప్రేమించినట్టు కృష్ణుని పెళ్లి చేసుకుందాం అన్నట్టు అంత మర్చిపో పోతది కృష్ణుడితో ఇట్లు ఉన్నట్టు పక్కననే వాళ్ళిద్దరు తెలిసి అండి వెన్న ఎప్పుడైనా తియ ఎప్పుడుంటంది తెలుసా రాధదేవి తిన్నాకనే కృష్ణుడు తింటడు. మీరు ఆ సీరియల్ చూడండి తెలుసు ఆ సీరియల్ అనేగా కాదు ఎవరైనా అనే ఉంటారు కావచ్చు రాధాదేవి తిన్నంకనే కృష్ణుడు తింటడు. వెన్నని ఎవరైనా క్రి ఎవరైనా భక్తులు పెట్ పేట్టినా కూడా అప్పుడు చేదు చేదు అయితదంట ఓన్లీ కృష్ణుడు తింటే అది రాధాదేవి తిని. ఆ ఎంగిలి కృష్ణుడికి తియింటేనే అప్పుడే అది తియ్యగా మారిపోతుంది.
అవునా నాకు తెలియదా అండి ఇదంతా
థీమ్ అందుకే కదా అందుకే భక్తి భక్తుడు ఉన్నాయన ఫుల్ కోపం నేను నీకు తెస్తే నువ్వు ఆమెకి పెట్టమంటున్నావు ఎందుకు ఆమె ఎంగీలి చేస్ స్తుంది ఎందుకని శాపం పెడతాడు. వంద సంవత్సరాలు మర్చిపోతాము
ఆయన అంటే ఈన క్రిష్ణుని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. క్రిష్ణుడు ఈయనను ప్రేమించకుండ రాధను ప్రేమిస్తున్నాడని అతనికి కుళ్ళు.
ఆ ఆయనకి ఆయన తెచ్చిన వెన్న ఏమైతదంటె ఆమె తింటది. ఆమె తిన్నంక ఎంగిల్ది మళ్ళా కృష్ణుడికి పెట్టేసరికి ఆయన కోపమోస్తది నేన్ తెచ్చింది నువ్వు తినాలి గాని ఆమెవరికో పెట్టడము ఆమె ఎవరు అసలు మన లోకంలోకి వచ్చింది ఆమె కావాలని నిను మాయ చేస్తుంది అది ఇదని శాపం పెడు తాడు గట్టిగ ఆయన కూడ భక్తుడే కదా ఆయన కూడ అద్మితమైన భక్ తుడు అందుకే ఆయన ఆయన ఏదన్న కూడా నిజమైంది.
మ్ అంటే ఇప్పుడు శ్రీక్రిష్ నునికి తెలుసండి కానీ రాధ మర్చిపోతది గత్
కానీ ఆ పాపం కానీ మర్చిపోయినాక ఏం కష్టాలు ఉండవండి. మర్చిపోని ఆమెకి
కృష్ణునికే కచ్చ కష్టాల అండి?
ఆ ఆ మరన్ అంతే కదండి ఆమెకు గుర్తు చేయాలని వంద సంవత్సరాల తర్వాతనే గుర్తొస్తది అదన్నీ అప్పడవరీకి ఆమె కన్ ఒక సాధారణ అమ్మాయిని దేవతలాగ మార్స్తాడు అంటే అన్ని విము తురాలని చేశాడు మోహమని అంటే కోపం ఉండొద్దు, అసూయ ఉండొద్దు. అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తాడు ఆమె కి ఎవరిని చూసినా మంచిగ చూసుకోవా పోయి అందరు ఒక నార్ వాల్ అమ్మాయిని దేవత లాగా ప్రిపేర్ చేస్తాడంట వందర సంవత్సరాలల్ల
ఓహ అంటే బాగ అనిపిస్తుందండి. మీరు చెప్తుంటే మీర్ చెప్ తింటేనే నాకు ఆసక్తి అనిపిస్తుంది చూడాలి చూడాలి అని అన్ అంటే వాళ్ళొక ప్రేమ పక్షులు లెక్కా ఉండొచ్చు నాకు తెలిసి అందులో
ఆ వాళ్ళ జంటని చూసినంకనే ఒక ప్రేమించాలనే కోరిక కూడా ఓస్
అవునండి అన్ని ఈ శ్రీకృష్ణుడు అందరినీ అంటారు కదా మాయలేస్తడు మాయలేస్తడు అ ర్జున్ని కర్ణున్ని కర్ణునికి చాలా మంచి మితు తుడట కదండి శ్రీకృష్ణుడు. ఆ అలా అందరినీ మాటలతో మాయ చేస్తాడు క్రిష్ నుడు పదహారు వేల మంది గోపికలు కృష్ణునికి. ఆ ఎ పదహారు వేల మంది గోపికలు వేరు మళ్ళీ ఎనిమిది భార్యలు వేరటగా, అష్ట భార్యలు పదహారు వేల మంది గోపికలు ఒక ప్రేయసి ఇంకేంది శ్రీకృష్ణుని రాజ్యమే రాజ్యం.
మ్
వింటుంటేనే విచిత్రంగా అనిపిస్తుందండి ఇది దేవుడా లేకుంటే మంత్రాలు చేసే మంత్రగాడ అలా అనద్దేమో కానీ అంటున్న ఆ అదే మీరు కూడ ఒక గోపిక అయ్యారు అంటున్నాగా సరే అండి నేను ఖచ్చితంగా జూస్తాను మీరు చెప్పినందుకైనా. చూసి ఎలా ఉంటుందో మిమ్మల్ని గుర్తు చేసుకుంటానం. సరే అండి మరి ఉంటున్నాను బాయ్ ఆ.